ఆ అక్క వినవడు. నన్నా
వినవడతంది.
ఏం చేస్తున్నారు.
ఏమున్నది పిల్లలకు, కథలన్నా నేర్పిద్దామని కథలు చూస్తా ఉన్న.
అవునా ఏమ్ స్టోరీస్
ఏంటి ఏంటియో కోడి పావురం కథ అట ద్రాక్ష. వాళ్ళు సాధించిన నక్కట. కలవారి గాడిదట గాడిద గుర్రమటా
ఉహు తిన్నారా
తిన్నాం తిన్నాం
ఏం కర్రీ
కర్రీ వచ్చేసి నైట్ చికెన్ తిన్నా చికెన్ ఉండది అయ్యేతంతా
అవునా అన్న ఎటెల్లిండు
అన్నా అన్న బిజీ వర్క్ చేసిండు ఆ చేస్తా ఉన్నాడు వింటావా కథమైన చెప్పనా చాకలివాడి గాడిద అనే ఒక కథ ఉన్నది
ఆమ్
అదేం ఏంటంటే అనగనగా ఒక ఊరిలో ఒక చాకలి ఉండేవాడట అది ఒక ఇంకా ఒక గాడిద ఉం ఉండేవట గాడిద చాకలి మూటలను మోసేదట కుక్క చాకలి ఇంటిని కాపలా ఉండేదట అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి తోడుగా తోడుగా వెళ్ళదిట ఇది ఆ కుక్క ఉన్న గుర్రం ఉన్నో గాడిద అయితే ఒక రోజు రాజు రాత్రి అందరు నిద్రపోతున్నప్పుడు ఆ చాకలల ఇంట్లో ఒక దొంగ చాడట
ఆ
ఆ దొంగ వస్తే ఇది గమనించిన గాడిద కుక్కవైపు ఆశ్చర్యంగా చూసి నువ్వు దొంగను చూసి మొరగలేద ఎందుకు అని అడిగిందట
ఆహ
అయితే మన యజమాని మనల్ని అస్సలు పట్టించుకోడు గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడా పెట్టలేదు అనేది కుక్క అన్నదట
మ్మ్
ఆ అట్లన్నది. నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేనెందుకు పట్ పట్టిచ్చుకోవాలి నేనసలే పట్టిచ్ కోననేసి కు క్క గాడిదతో చెప్పిందట ఆ తె అయితే వాళ్ళు అనేసరికి, కుక్క అనేసరికి, కుక్క ఏది పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందట.
ఆ
ఇది మనం మొరబెట్టుకునే సమయం. కాదు మన యజమానికి సహాయం చెయాలి అని గట్టిగా గాడిద కూతబెట్ ట్టడం మొదలయిందట.
ఆ అప్పుడు యజమాని లేస్తాడా?
లెచారట. లేవంగనే ఇంగ గా మొత్తం ఆ దొంగం పోయిన్నటా వాని కూడా చాకల వాడికి ఎవ్వరు కనపడని కనిపించబోయేసరికి అనవసరంగా నవ్కుంట గాడిదని బాగ తో బాదాడట. నిద్ర డిస్టర్బ్ చెయ్ సిందని ఎవరి పని వాళ్ళే చేయాలి అనే నీ కి అప్పుడు గాడిద కి అర్థమయిందట.
ఆ
తె కద గాడ పని గాడిద చెయ్యాలా కుక్క పని కుక్క చేయాలె. అందుకనే కుక్క సైలెంట్గుందట. అప్పుడు కుక్క, అర్ధమైంద మన యజమాని నిన్ను కూడ కొట్టేచ్చ అనేసి బుద్ది చెప్ బుద్ది చెప్పిందట.
అ మ ఏనా
అట్లా కథల్ తెల్సా నీకు?
ఆ నాకా నాకు అన్ త ఏం తెలీదు నేన్ స్టోరీ చదివిన చెప్పనా?
ఆ షెప్పు.
అ ఇన్స్టా ఏ ప్లే స్టోర్ లో ప్రతి లిపి అనేసి ఒక యాప్ ఉంది అందులో స్టోరీ చదువుకోవడానికి
ఆహా
దాంట్లో ఒక స్టోరీ వచ్చింది వివాహం గి చేతే దాంట్లో మను అను అనేసి ఇద్దరు ఉంట టరు మను అబ్బాయి అను అమ్మాయి అయితే మనువును ఆ మా అను వల్ల అనువును మను వల్ల తమ్ముడు ఫన్నీ ఇద్దరు
ఆహ
అయితే పెళ్ళికి ఇ వాళ్ళ ఇద్దరికి పెళ్ళి అయ్యేటప్పుడు అది ఇద్దరి పెళ్లియ్యేప్పుడు ఫనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అంటే ఇష్ట ఆయనకి ఇష్టం లేదు అన్నట్టు ఇదా
ఊ హ్మ్
అయితే ఆయన వెళ్లిపోనాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనుని అని తో పెళ్లి చేపిస్తారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు
ఆ
చేపించేసేసి ఆమె చదువుకోవడానికి అనేసి వాళ్ళ ఇంట్లో కాకుండా వేరే ఊర్లో హైదరాబాద్ లో వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేస్తా ఉంటారు
హ్మ్
అయితే వాళ్ళిద్దరు ఎక్కువ పరిచయం లేదు కాబట్టి వాళ్ళిద్దరు వేరే ఉ వేర్ వేరె రూమ్ లో
ఆహో
అయితే ఇద్దరు సరిగ్గా మాట్లాడుకునే వాళ్ళు కాదంట ఒక రోజు మను కి ఫీవర్
హలో హలో అ చెప్పు
హలో
హలో
హలో అక్క వినబడతందా
వినబడుతాంది
హలో
హలో
హలో
హలో హలో హలో
ఆ అక్క వినపడుతుందా
వినబడుతాంది
చెప్పు
ఆ ఆ ఊ వత్తాన్న
ఎటు పోతన్నావ్ అక్క ఏముంది ఆం లేదు ఆ స్టోరీ నాకు కూడా అంత గుర్తు లేదు ఏదో అక్కడక్కడ అంతే చెప్పిన ఆ
నెక్స్ట్ ఏమైంది
నేను కూడా ఆడ వరకే చదివిన నెక్స్ట్ ఎమైందో నాగుడా తెలీదు పూర్తిగ చదవాలె
ఆహా
ఆ అంటారు ఈ పిండితో ఏం చేస్తరక్క బాలామృతంతో స్వీట్స్ ఇట్ల ఏమైనా హలో
ఆ
ఈ బాలామృతంతో ఏమైనా స్వీట్స్ తెల్సా
చెప్తా హలో ందా మూడు మూడు నెలకు పంపిస్తాను మాయ మూడు నెలకు పంపిస్తా నేను నేనుమ్మ చేయలేదు మొన్న ఫోన్ చేసి చెప్పింది ఆ మాట్లాడింది కాగానీ మళ్ళా ఫోన్ చేసి మ కోడ
ఏ హలో
అది పోయ పో
హలో హలో
మాది చ కూడా కండవాల అ మ
హలో
ఆ మీరు జమస్త ద్క్కడ మన ఏందు కట్టం లేదు
నను సరే
తను పోమంటే పొద హ
వ
ఉన్నది ఉన్నది నాకాడే ఉన్నది
అ
నా కాడే ఉన్నదా
హలో హలో
ఆ అక్క
ఆ చెప్పురా వేరే ఫోన్ వచ్చింది
అవును
ఆ వేరే ఫోన్ వచ్చింది అయితే మాట్లా కొంచెం అర్జెంట్ ఫోన్ అని పక్కన పెడితి
అ అవును
ఆ ఇంకేంటి విశేషాలు
ఏం ఉన్నాయి ఏం లేదు
కథ అయిపోయింద ఇప్పుడు
అయిపోయింది నేను ఎక్కువ చదవాలే
అవునాంత నిన్న కడది చెప్పిరా
అ
హ
రేపు మళ్ళీ ప్రయాణం కొనసాగుతా ఉంది
ఎక్కడికి
బాపుమాల ఇంటికిే
అవునా
ఈ పిన్నీ వాళ చెక్కలమనుకు వెళ్తున్నారంట ఫోన్ చేశారు ఈ రోజు నిన్న చేసిండు ఆ
ఎ మల్ వెళి తారు
ఏరమల పిన్నోళ్ళు
అహ
ఫోన్ చేసారు నిన్న సాయంత్రం చేసే సార్లే అనేసాన్న వస్తాం లే అనేసా అంటే మళ్ళీ బాబాయ్ ఫోన్ చేసిన కొొద్దిగా ఈ రోజు సాయంత్రం అండి అనేశాను సర్లే అనేశాను ఇం చె ఫోన్ చేసిను ఇప్పుడు సాయంత్రం రండి అనేసిానీ బావేమో నీళ్ళు కడతానుకనీ వెళ్ంది
ఆహో
ఇప్పుడు సాయంత్రం అయినా చేసేది అడ ఏం లేదు రేపు పొద్దుగాల నిమ్మలంగా పోతాం
అదిగుణ నిజమే
అ
వాలు ఏమో పోతే
ఆ
రేపు మాకు ఓ రిసెప్షన్ ఉన్నది
ఎక్కడ
ఏ చిన్నకాల సుమలాత వాళ్ళ బిడ్డది
మ్మ్ మ్మ్ ఆ కార్డు ఇచ్చిపోయారు మాకు కూడా ఈ రోజు పెళ్లిిగా అన్న
మా బు క ప రవడా నక
ఏడా అక్క అగొ మొక్కజొన్నకు నీళ్ళు కట్టాలి అనేసి బాగాయించే పోతే కరెంట్ లేదు అనేసి అన్నాడంట ఆ అ అత్తమ్మ వాళ్ళకు ఫోన్ చేసినాను చేస్త ఇక అత్తమ్మ మామయ్య మరి ఏం అనలేదు మరి అంటే చెప్ప పరంట అత్తమ్మ వాలు చెప్తే బావ పెళ్ళికి రాలేదంట
ఆహా
నీ అయితే వద్దులే అనేసి అన్నారు
ఆ
నువ్ మళ్ళీఇంకా మొన్న రెండు పెళ్ళిళ్ళలకు తిరిగేసరికి సరిపోయింది అయి ఎండలో ఈమని పట్టుకొని ఆ రోజు ఫంక్షన్ ఇక్కడ చైతన్యది
ఆహా
కా ఆలర్లో ఫంక్షన్ ఆలోగ దా ఫ్యాన్లు ఉంట పైగా మంచిగా చల్లదనానికి అందరికి అడిగిపోయింది
ఆహా
మళ్ళీ ఆ తర్వాత ఇంకో పెళ్లి ఉందిగా ఇది ఇక్కడ ఉగ్గంపళ్లి ఓ ఆడికి పోతే చూడు ఆ టెంట్ కింద ఎండకి ఒకటి ఒక్కటే ఏడుపు